ఆ బే
అ
వినిపిస్తాంది బె నా వాయసు ఇనిపిస్తన్దా
ఆ ఇప్పిస్తాండు
తిన్న తిన్న నువ్ తిన్నావా
నేను లేదు ఇంక తినాలి
ఉమ్ ఉ ఊరికే తినేసి పడుకో అని ఆన్నా నువ్వేం చేస్తున్నావు
నేను ఉ
ఉ ఊ
ఇంకా బోర్ కొట్టట్లేదా హాలిడేస్ కదా
బోర్ కొట్టట్లేదనా ఫుల్లు బోరు ఏం జేస్తా ఇంట్లోనే ఉండాలి ఊ సెకండ్ నుంచి పోతవా కాలేజ్కి
ఫ్రెండు ఆ పోదాం ఎందుకంటే ఫస్ట్ డే వెళ్ళాలి సెకండ్ రాజ ఆన్ అదే ఏదో అన్నావు గదా నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ సంథింగ్ ఏదో చెప్ తననేసి ఆ అబ్బాయి గురించి
ఆ అబ్బాయీ
ది అదే చేసా ఉమ్
అబ్బాయి ఏం చేసాడంటే మా అక్క ఎంగేజ్మెంట్ మా అక్క ఎంగేజ్మెంట్ కు కూడా ముందడప్పుడు మా అక్క పెళ్ళి చూపులప్పుడు ఆ పిల్లకి ఫోన్ చేసి చెప్ప డు ఇట్ట నాకు హెల్త్ బాలేదు టూ మంత్స్ రోజు చచ్చిపోతాను అది ఇది అనేసి
ఉ
హలో ఇంగా ఆ పిల్ల కూడ నమ్మేసి నిజమేమో అనుకోని నాకు ఫోన్ చేసి ఏడుస్తా ఫోన్ చేసి చెప్పింది
ఆ
నేను నేను కూడా నమ్మేసి నేను కూడా పాపము వాళ్ళ ఇంట్లో ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉంది సడన్ గా ఇట్ల అయిపోతే ఎట్లా అనేసి అనుకున్న అన్న మా అమ్మకి కూడా చెప్పి ఏడ్చిన మళ్ళీ ఇంత అది చాలి ఒక సిక్స్ మంత్స్ అయిపోయింది నాకు డౌట్ వచ్చింది నేను అడిగాను ఇయా హాలిడేస్ ఒచ్చాయి వన్ వన్ టూ అయిపినాక ఆ హహ ఇంకా చచ్చిపోలనేది గాదు ఆ ఇప్పుడు హాలిడేస్ హాలిడేస్ అయిపోన మరుస రోజే ఓచ్చసినడు కాలేజీ కి ఏంది ఏ ఫస్ట్ డే కాలేజ్ కి ఎట్టచ్చవు మీ ఇంట్లో ఎట్లా పంపించారు అ హెల్త్ ప్రాబ్లమ్ పెట్టుకొని హార్ట్ లో హోలన్నావు గదా టూ మంత్స్ లో చచ్చిపోతాన్నావు గదా
ఉ చూ
అదంత అడిగనా అ వాడేం చెప్పాడంటే నేనే పేషెంట్ లాగా ఇంట్లో ఉండలేక వచ్చేసా అన్నాడు సరేలే అనుకున్న ఆ తర్వాత నాకే డౌట్ వచ్చింది న ఆ పిల్లకి చెప్తానే ఉన్నా నమ్మద్దు నమ్మద్దు అనేసి ఆ పిల్ల ఒకవేళ నిజమైతే ఏం చేస్ తవు అనింది సర్లే అనేసి గమ్మున అయిపోయినా మొన్న వన్ టూ వీక్స్ బ్యాక్ ఆ పిల్ల విజయవాడలో ఉన్నప్పుడు అ చెప్పాడంట ఇట్లా నాకు హార్ట్ లో ఆపరేషన్ ఉమ్ నేను నీకు మెసేజ్ చేయలేను ఆపరేషన్ థియేటర్ లోకి వేల్ తున్నాను అని చెప్పాడంట ఆ పిల్ల అవునా సరేలే అనేసి ఇంకా వాడి ఇన్స్టాలా లా గిన్ అయిదంట ఆ పిల్ల లాగిన్ అయ్యితే ఈ పిల్ల మాత్రం టూ డేస్ కు రిప్లై ఇస్తాన్నాడంట మీగత అందరితో నార్మల్ గా చాట్ చేస్తా ఉన్నాడంట ఈ పిల్లకు డౌట్ వచ్చిందంట అడిగిందంటే ఎందుకు ఇట్లా చేస్త న్నావు ఆహా ఆ అడిగిందంట ఒకవేళ నీతో ఇట్లా అబద్ధం అని చెప్పి మళ్ళా అబద్ధం అని తెలిసాక ఏం చేస్త అంటే నాకు అర్థమైంది నువు నా ఇన్ ఇన్స్టా లాగిన్ అయ్యావ్ అని నాకు నోటిఫికేషన్ వచ్చింది అవును నేను అబద్ధం చెప్ ప్పాను ఎందుకంటే ఆ రోజు నీకు నాకు గొడవైంది ఇంక నువ్వు నాతో మాట్లాడవేమో అనేసి నేను అట్ట చెప్తా అన్నాడంట వే అసలు సర్లే ఎంత ఎంత అబద్ధమయినా కూడా మరి అట్ట చెప్తారా మాట్లా ఆ పిల్ల అనింది అప్పటికి నేను అప్ అప్పుడు మట్ మాట్లాడను అంటే టూ త్రీ డేస్ మాట్లాడను మళ్ళీ నార్మల్ గా మాటాడత కదా నువ్ ఇంత చెప్ న్నాక నిన్నేట్ట నమ్ముతాను నేను ఇంక మాట్లడనే మా ట్లానని మొన్నే బ్లాక్ చేసేసింది వాడైతే అడుకుంటున్నాడు ప్లీజ్ ప్లీజ్ తప్పు అయిపోయింది ఇంకా ఎప్పుడు చేయను ఇట్ల అనేసి అసలు నాకె తను పిచ్చిది తెల్సా వాడు నాకుడ మెసేజ్ చేసాడు బె నా బతకాలని లేదను ఉమ్ సి
ఊ ఉ
నాకు బ్రతకాలనీ లేదు అనేసి ఆ హెల్త్ ఇష్యూ లో ఏంది అబద్ధం చెప్పేది చి నేను మా అమ్మని ఇట్లా చూడలేకపోతున్నా
సరి పేంది
నావల్ల కావట్లేదు ఎన్ని చెప్పినడు తెలుసా
నువ్ ఏమనావ్ హా వాళ్ళిద్దరు ఎలాగా ఫ్రెండ్స్ అయినారు సేమ్
క్లాసే పక్కపక్క బెంచే ఆ ఇంకా వాడు ఇదే సాకు అనుకని సింపతికి ఆ పిల్లకి చెప్పాడు ఆ ఒక ఇ ఎట్లా టూ మంత్స్ లో చచ్చిపోతా అన్నాడు కదా ఇదే సాక్ అనుకొని బాగా తిరిగిన అం బే ఆదే మెక్డోనల్డ్స్ బర్గర్ కింగ్ కి యడి ఈడికి తిరుగుతనే ఉన్నాము నాకు అప్పటికి డౌట్ వచ్చింది ఏందిరా ఈ హాట్ లో హోల్ ఉందన్నారు బయట ఫుడ్ ఇంత తింటున్నాడు అనేసి డౌట్ వచ్చింది
ఊ
సర్లే చచ్చిపోయా ముందు తింటాడేమో అనేసి గమ్మునే బాగా అ పిలని కూడా యాడికైనా పోవాలంటే వాడు ఆటో ఎక్కడు బె వాడికి ఆటో ఎక్కాలంటే సిగ్గంట అందుకు ఎడికనా పోవాలంటే ఈ పిల్లె ఈ పిల్లని పిలిచి పోతాడు
ఊ
ఇడ్లబండ్లు
లా
ఊ ఆ ఇంకా నా బండ్ డి వాడుతున్నాడు బాగా అదే మెంటల్ ది నమ్మద్దు నమ్మద్ అని చెప్తానే ఉన్నా ఆ
వుడ్ ఎల్స్ లైక్ ఇలానే జరిగింద అనమాట సేమ్ సిచ్యువేషన్ ఏమంటే వా డూ లైక్ ఆ చా అంటే లైక్ థర్టీ లైక్ థర్టీ పైనే ఉంటాడు థర్టీ ప్లస్ పైనే ఉంటాడు అండ్ వాళ్ళు కూతురు ఉంటారు లైక్ అ తను ఉండ సిల్ ప్యారెంట్ మా అంత కూడా ఇద్దరే ఉంటారు సో ఏందంటే
అహ
అంటే వీళ్ళద్దరూ లైక్ వీళ్ళకి అన్ని కొనిచ్చేసి ఇది ఇది కొనిచ్చి తర్వాత మధ్యలో సింపతి గెయిన్ చేయడానికి నాకు కండిషన్ నేను ఒక టూ మంత్స్ లో చచ్చి పోతాను సర్టిఫికెట్స్ కూడా లైక్ మెడికల్ రిపోర్ట్స్ కూడా ఫేక్ చేపిచీ మరి పెట్ చూపించడం అనమాట సింపతి గెయిన్ చేసుకొని నేను నాకెవ్వరు లేరు ఉన్నదంతా మీ ఇద్దరే లైక్ అది ఇది అని చెప్పేసి సింపతీ గెయిన్ చేయించుకొని ఆ ఎలా కొనించి చేసి లాస్ట్ కి ఇద్దరిని చూస్తే అటు పక్క వాళ్ళ అమ్మని ట్రై చేస్తున్నాడు ఇటు పక్క వాళ్ళ కూతురుతో కూడా ఒక అ లైక్ వాళ్ళ అమతో ఉన్నాడు తర్వాత
ఆల్రెడీ చెప్పారు ఎవరో ఎవరంటే ఆ పిల్ల చెప్పింది మీ రిలేటివ్స్
నేనేం
నువ్వు కాదు టెన్త్ లో నా ఫ్రెండ్ ఉంది కదా
ఆహా
ఇప్పుడు ఎంబిబిఎస్ చేస్తాంది రీసెంట్ గా వాళ్ళ డాడీ చనిపోయాడు అబ్లు చెప్పపోడు
హా ఓకే
ఆ పిల్ల చెప్పింది నాకు స్టోరి ఆ
ఆల్ ఆ లైక్ ఇలా చేశాడనమా
ఏమోలే ఇట్లాంటి స్టోరీయే ఒకటి చెప్పింది వాళ్ళ మమ్మీని చేస్న ఆ
ఆ తిన అయితే వీళ్ళ ఫోన్ లో లైక్ ఏదో చిప్ప లైక్ యాప్ ఏదో డౌన్లోడ్ చేసా అంటే లైక్ వీళ్ళ ఏం చేసినాగాని వీళ్ళెక్కడవని తెలిసిపోతుందనమాట కరి వాడి ఇంటికి గందిీసు కొన్ని చిరై లైక్ రియల్ గాన్నో అది ఫేకో మనకు తెలదు పెద్ద గొడవ అయింది పోలీస్ వాడిని చూస్తే వాడు లైక్ నెట్ సెంటర్ వాడ అనమాట వాడి దగర నీ
ఉ
బత తెలిస్తే తన అయినా ఒప్పుకోలేదు లైక్ వాళ్ళ కు లేద నాకదంటే ఇష్టం అది ఇది
ఆ
అంటే లాస్ట్ అడవు అనేసి అప్పుడు కుద్దుర్లో అంత పెద్ద పెంట అయింది అనమాట వాడికి మళ్ళా వాడికి ఏంల హా లేరు ఆమె సింగిల్ పారెంట్.
ఆ
అలాగా అలాగా వాడు సింపతి గేయిన్ చేసుకోనాడు అది ఎట్లా ఆకుబెట్టిచి హార్ట్ లో హోల్ ఉంది అది ఎవరిదో పేషెంట్దిి అది వీటి పేరుగా మార్పిచ్చి మార్చు
వచ్చి చూపీ అని అడిగితే ఈ పిల్ల కూడా రిపోర్ట్స్ చూపీ అని అడిగితే వాడు నా మీద నమ్మ ఖం లేదా అది ఇది అని అడిగినాడు
అది కాదు లైక్ ఏదనా అబిల్గ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే అలా అన్ని దగ్గర ఫ్రెండ్షిప్ విషిం పిల్ల దగ్గర నుంచి ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తాందా అలాంటి డ్రమాలు ఆడొచ్చు
ఏమో ఎక్స్పెక్ట్ చేసాడేమో
ఓ ఓకే
అంటే ఇదే సాకు అనుకొని వాళ్ళిద్దరు తిరుగుదాం అనుకున్నాడేమో కానీ ఆ పిల్ల ఎక్కడికి ఎళినా నన్ను తీసుకెళ్ళింది వాడికి ఆ ఛాన్స్ దొరకలేదేమో
హ్మ్
అప్పటికే ఆ పిల్ల రిపోర్ట్స్ చూపి మన అప్పటికే ఆ పిల్ల రిపోర్ట్స్ చూపి మని అడిగింది వాడు నా మీద నమ్మకం లేదా హెల్త్ విషయంలో ఎవరైనా ఇట చేస్తారా
స
అది ఇది అని కొంచెం ఫీల్ అయితా చెప్పినాడంట ఇంకా ఆ పిల్ల కూడా నమి నమేసింది నేను నమ్మినా ఏంద్ సిక్స్ మంత్స్ కూడా కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఇట్లే అబద్ధం చెప్తా వచ్చినాడు ఇగ నాకే అసయం వేసింది ఇంగా మధ్యలో నాకు ఒకరోజు మెసేజ్ చేసాడనమాట ఏంది ఆ ఓకే కే
ఆ మళ్ళ చేస్తా బాయ్
హ్మ్ సరే సరే బాయ్ బాయ్